హలో ఈ ఇని అత్ర ఆకా
ఏనదురా ఆ
తీరింద బ నరిందా
ఎంత ఎత్తాల
మురగలు క అడిత్తానక్క
నఘరరు
మా వ చికన్ చికెన్చ్చిడు
ఆహా
ఆరు కచ్చ
చికెన్ ఫ్రై ఆ పులుసా
ఏ సూప అక్క ఫ్రై చేతే వాళకి నచ్చదు అంటే ఫ్రై నచ్చది కాని చాల ఉన్నప్పుడు ఫ్రై చేసుకుంటూ కలక్కుంటది
ఆ
సూపనక్క
హ్
ఏం వండినావ్ పొద్దందేన అన్నం వండలనా
ఏ పొద్దడ్ దే ఉన్నది రా ఇగో బావ కొద్దిగా ఇవాళ కొన్ కొంచెం లేట్ అయి అత్తా అని అన్నాడు కలెక్టర్ వచ్చిండట
ఆహాహా
కలెక్టర్ అచ్చిన్ నాడ్ టా లేట్ అయి అత్త అని అంటాండు
ఆహ్ ఓ
న అంతే సరే అని నేను అన్న అయ్యో ఐటి అదే కదా మరి ఎందుకు అట్లా ఉన్నది అని అంటే కలెక్టర్ వ వచ్చి ఏదో చెగ్ జేస్తాన్నట
ఓహో కలెక్టర్ అంటే మన కలక్ క్టర్ కదా
ఆ
కలెక్టర్ అంటే మన కలెక్టరే గదా
ఆహ్ ఆ
ఉంటే మరి బస్సులు ఏ టైమ్ వరుకు ఉంటాయి.
బస్ ఆ
హు
బసార బస్సు ఎన్ని గంటలకు ఉంటందో తొమ్మిది గం గంట్లపది గంట్లాకైనా అత్తా అని అన్నాడు.
అహో
ఇగా మరీ పది గంట్ల కి వచ్ఛేది దెల్వదు యడా పని చెయ్యదు అంటాండు
ఆహా
ఎ ఇష్టం వేరును బట్టి న్నా
ఆహ
ఒకవేళ వచ్చేది ఉంటే వత్తనే ఉంటా ఒకసార్ కాదానాన రా రా అన్నది
ఆహా ఒకవేళ వచ్చేదుంటే వస్తా అన్నావా
ఆ ఆ పాప్ పె ఏం జేత్తంది పాపె ఎం జేత్తంది
చదువుకున్నావ్ అన్నట్టా
ఆ ఎయిత్ క్లాస్ నుంచేళ్ళి ఇంటర్ వరకు ఇన్నే చదివిన కాదురా
ఎట్లా ఆటోలో వచ్చేదా
ఆ రోజు బోయి రోజు అచ్చేది బస్కు
బస్క్ అచ్చేదా
బస్ కచ్చేది బస్ పాసు దో తరగతి దాకా ఫ్రీ ఎ
ఆహాహాహా
ఇంటర్ నుంచిళ్ళి ఫస్ట్ ఇయర్ నుం నుంచిల్లి సెకండ్ ఇయర్ దాకా ఆ ఇగ నెల నెలకు మార్పిచ్చుకునుడేనయే
ఆహా అవును కరెక్టే
ఎయిత్ క్లాస్ నుంచేళ్ళి టెన్త్ వరకు ఫ్రీ అదా
ఆహాహా
ఇక వింటర్ నుంచి వెళ్ళలి సెకండ్ ఇయర్ దాక బసు పాసు ఇగ నెల నెలకు మార్పిచ్చుకున్ డిపో కు పోయి మార్పిచ్చుకొని రిన్వాల్ చేసుకొని వచ్చుడు ఆ
అమ్మ ఫోన్ చేసినవా అక్క
ఆ ఒ చేయలేదు రా చేయ్యాలే
ఏ అత్తాల్ల మీ అల్లుడు కోడలు గిట్ల
అత్తండు అత్తండు అచ్చిపోయిండు ఇగ వాళ్ళ అమ్మ తిరుగుతందని ట్యూషన్ పంపుతా పంపితా అ అన్నారు గాళ్ళు వచ్చి మరి ట్యూషన్ పోదురా అని చెప్పిండ్రు
మా మాట్లాడుతావా అ క్క
ఆమా
ఆ నీతోన్ మాట్లాడతందా మాట్లాడత లేదా
మాట్లాడతలేదు ఆమెదంత దోస్ క దింటిమీ
అహ వేరై మా పోతండని మాట్లాడుతలేదా చిన్న ఆమెకి ఆరోగ్యం మంచిగ లేదట మరి మంచిగ ఉంటాంద మరి తిండి తింటాదా ఎవలిది నావ అక్క మాద్ డిగ్రీ ఇయాక్క
మరి ఇంకా సగుతావా
ఎక్కక్క సగుడు నా సాదువుకుండా ఇగ ఒప్ పెళ్ల వేసుకోవచ్చు పిజీ ఓపెన్ పేజ్ చేసుకో చేసుకోవ్వచ్చు కాని ఎక్కడ వీలవుతుంది కదా పిల్లలు కొంచెం పెద్దగా అయితేనేమో బాగుండు
ఇంకా
ఏం నా క ఏంలేదు నువ్వేచెప్పాలా
ఇలో కొట్టిలాట కొడితే తిడు తంది మరి ఎవరిని తిడుతందో నాకు కొడుకుని కావచ్చు ఇష్టం వచ్చినడు తిడుతంది
ఎవలు
ఏం మోయే ఈ రాయలాచ్చమ్మా
ఆ
ఆ
ఎవళక్క
రాయలాచ్చమ్మా ఏప్పుడు లొల్లే ఉండాలిగా మా ఇద్దరికి
మీఇంటి కాచిందా ఏందాట
ఎవరు రావత చేసింరో
ఆ
ఎవ చిన్నోడో మరి ఎవరో రవితి శ్రేసింరో ఈ ఫోన్ మాట్లాడతాను
జులయ్ చిన్న రాతి ఈసిరేసిందాంట
ఉహ్ ఎవడు
ఆ
పెరుగల్
పోలీస్లేష లో
ఆ తిరుతాంది మరి నా కొడుకొ మరి ఎవరో ఈ బయటికి పోయినంక తెలుత్తది
ఆహా
బయటికి పోయినంక తెలుత్తది
ఎట్లా మరింగా ట్రెనింగ్ పోయావా మిషన్ లాగ పోదామా
ఆ
మిషిన్లు నిరుపేచుకుంట నేరు పోదామా అట్లా మిషను కుట్టడానికి
ఏమోరా
అమౌంట్ ఆ అది మరి పోదమా ఎట్లా ఏముంటది
ఎట్లా కుట్టుడో ఎట్లా అద్ చేసుడో కాని
ఆ గదే గద
మ్మ్
బగా నేర్చుకుంటె మంచిదే గానీ మేమో ఎట్లుంటదొ
కాజేసిత్తే కుట్టుడ
కట్ చేసిత్తె కుట్డుడు ఒకవేళ కట్ చేసిస్తరంట పీసులు పీసులు కట్ చేసిస్తే కుట్టుడంట మ్మ్ లేడీస్ కి ఇన్కమ్ కాకుంటే ఏదనా వర్క్ నేర్చుకొని చేయడానికి బెటర్ గదా
మ్మ్ కార్జేయాల కర్జేషత్త కర్జేసిత్తే కుుట్టచ్చు
ఏమైంది ఇప్పుడు ఎంట దగ్గరకి పార్లు కుట్టడానికి పోత అన్నావ్ గదా వాళ్లు పిలవలే
ఆ ఏంది రా
రామాచారి ఇంటి దగ్గరికి పన్లు పాన్లు కుడతా అన అన్నావు కదా
కుడతా అన్న గానీ ఇగ ఆమె రమ్మంటలేదు నేను కుడతలేను
రమ్మంట లేదా
అ ఆ
అయ్యో ఎందుకో ఒకసారి అడిగి చూడకపోయినావా ఒకసారి అడిగి చూడకపోయినావా అక్క
ఏంది రా
ఒకసారి అడిగి చూడకపోయినావ రావాలన్నాక కుట్టడానికి అని అడగకపోయినావ అంటానా
చూడాల ఆమె ఇగ పోతాంది నేను రోడ్ పోయత్తన రోజు పోయోత్తంటే అలా అయితాంది
హ్మ్ హు ఎకంటే బెటరే కదా ఖాళీ గుండె బదులు
మ్మ్ పంపకాలు పోసుడు ఉక్సు లేసుడు అనేది కావాలి
అదే అదే
అయితే తెల్తది ఆమె నేను ఇది ఇతా అందా ఆమె ఆ రాలచమ్మ తాకిచ్చినవా అం నువ్వెందుకు రౌతులు మీదెక్కుతానవ్ ఇప్పుడు రౌతులు ఎందుకు అది చేత్తానావ్ హాయి ఆ ఊ ఆహా ఆ
ఏవైందట
కుక్కను కొట్టబోతెనట ఆమెకు తాకిందట సాపిత్తాంది
ఆ
ఆ
స్రానికేమి వస్తది
ఇప్పుడే పోయిండు రా స్నానం చేసిండు ఇప్పుడే పేయిండు రా ఇది కుక్క ఏమన్నది నిన్ను అనేది ఇక ఇది అయిపోయిన తర్వాత వీని సంగతి చెప్తా మరి ఆమె ఏం అంటాంది ఏం కత అనేది షెప్తా ఇవర్ రా పా స్నానం చేపిచ్చిండ్రా ఇప్పుడే ఇంట్లకెళ్ళి బయటకెళ్ళిండు
అవునా
ఏజ సరే రా
ఓకే